హలో హలో బావున్నారాండి
ఆ మేం బావున్నాం మీరు బావున్నారా
ఆ బావున్నానండి ఏం చేస్తన్నారు
ఆ ఏం లేదండి ఇప్పుడే తిని
అహ్
ఏం చేయాలో తెలియక ఇంట్లో
అహా క కళాశాలకేళ్ళారా ఈరోజు
ఆ వెళ్ళామండి మీరు వెళ్లారా
లేదండి రో ఇంటి నుంచోచ్చాను ఇంటికెళ్ళింటి
ఆహ ఏది అ బావుంటాదా మీ ఊరు
అహ్ మా ఊరు బావుంటదంటి చా అంటే మా ఊరికి ఇప్పుడు కదిరి తెలుసా అండి మీకు
ఆ అట్లా పేర్లంతా చెప్పకూడదండి మీరు చెప్పండి మీ ఊరి గురించి అంత్
ఆ అక్కడ, అక్కడ గుడి ఉంటాదని ఒకటి
ఆ
అక్కడ అది ఫేమస్ అండి చానా మంది అక్కడికి వచ్చి ఒగరో ఒక్క అంటే సంవత్సరానికి ఒగసా సారి బాగా జరుగుతుందండి.
ఒ
ఆ దానికయితే అందరుూ మిస్ అవ్వకుండ వస్తారండీ.
మ్
ఎక్కడెక్కల్లో ఎక్కడ అంటే స్టేట్ నుంచి వస్తండారు ఎంత జనాలు ఉంటారంటే పద్దున్నె నాలుకేమో స్టా అదే అదే మొదలు పెట్ తారు ఇంక రాత్రి అవుతుందండి. అంటే వెళ్తే మంచిది ఒక తేరు ఉంటాది దాని దూర అంటే డోర్ ఉంటాది దూరితే మంచిదండి అట్ల.
ఓ
కి చాన మంది ఇట్ల తాడు దాని లాగాలంటే ఒక వేలల్లో లాగుతారండి తాళ్లు
ఆహా
చనా మంది ఆ బాగా లాగుతారండి.
నేను ఎప్పుడు వినలేదండి అంటే మా సైడ్ ఏమి ఇట్ల చెయ్యరు.
మ్ మీ సైడ్ లో ఏమంటే మంచిగా ఉండేది ఏది ఉంటాదండి
ఆ
మంచిగా అంటే ఏముంటాదండి?
ఆ ఒకటి జాతర చేస్తారు, ఆ మాకు ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటాది దూరం అది. అక్కడ, ఏమంటే త్రీ డేస్, మూడు రోజులు చేస్తారు. ఓ ఆ ఆ సంవత్సరానికి ఒక సారే అక్కడికైతే ఇంక ఎక్కువ కర్ణాటక వాళ్ళు అట్ల వొస్తారు ఎక్కువ.
ఆ
ఆ అమ్మవారు అంటె ఆ దేవత ఆ ఇ ఎట్లంటే త్రీ డే మూడు రోజుల్లో, ఒక రోజు అదేదో బోనాలు లాగ సంథింగ్ అట్ల మోస్తారు, ఇంకొక రోజు బలి ఇస్తారు కదా
మ్
అట్ల ఇస్తారు, ఇంక మూడు రోజు జాతర లాగ చేస్తారు బాగా చేస్తారు చాన బాగున్
ఇంక మా ఊరు నాకు చాన ఇష్టం అండి. ఎందుకంటే, అది బాగ ఉంటది అంటే ఇప్పుడు పంటలు పండిస్తారు చూడండి,
మ్
బాగ అంటే, ఎక్కడ చూసినా పొలాలే ఉంటాయి. చి ఆ చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు మరియు ప్రదేశ మైన వాతావరణం కూడ మనకి చాన చల్లగా ఉంటది అంటే ఇప్పుడు సిటీలో అయితే గొడవ పడతాంటారు కదా! సౌండ్లు వస్తాంటాయి, బండ్లు పోతాంటాయి. అట్ల పల్లెలో అయితే ఏ సౌండ్ ఉండవ్ అన్ని పిచ్ కల్ సౌండ్ అంటే పీస్ అనమాట ప్రశాంతంగ ఉంటాది.
నాకు చేసి మాట్లాడమను
అ
మిమ్మల్ని కాదులేండి ఇంకొక స్నేహితురాలని
ఓకేనండి అట్ల బాగ వాతావరణం కూడ బాగు టాదండి అంటే స్వచ్చ అంటే బాగా పీస్ గా ఉంటది మనం పోయినా చాన రిలాక్స్ అవ్వచ్చు ఎక్కడన్న పని చేసొచ్ నగుడ
మ్ మీరు అంటే మీ మీరు కూడ వ్యవసాయం చేస్తార? అంటే,
ఆ మాయ్ ఆ చేస్తారండి ఖచ్చిత ఆ అందరు చేస్
ఏం పండించారండి ఇప్పుడు
అంటే మాకు అంటే మామిడి చెట్లు ఉన్నాయండి
ఆ
అవి అమ్ముతాము ఇంకా ఏవన్నా శనక్కయలు ఆ స్నేహితురాలు చేస్తాంది అట్లా చెప్తారా మా స్నేహితురాలు కాల్ చేస్తున్నది
మీరు కట్ చేసేయండి ఇంకొక స్నేహితురాలకి చెప్త
ఆ సరేనండి
మ్ తనక్
అక్కడ ఇంకా సూర్యోదయం సమయంలో గ్రామం అం చాలా అందం కనిపిస్తాడండి అంటే ఇప్పుడు సూర్యుడు మార్నింగ్ ఉదయిస్తాడు కదం డి అప్పుడు పళ్ళేలో ఎంత బాగుంటదంటే చూడ్డానికి పోద్దున్న బాగుంటాయి ఆ కిటికీ వైపు మనము ఇప్పుడు కిటికీ దగ్గర పండుకుంటు
బాగుంటది నాకు కూడా ఇష్టమే అండి
ఆ అదేఅండి ఇంగ పక్షులు తిరుగుతా అండి
ఆ చాలా బాగుంటదంటే వెహికల్స్ అదేమి బండిలు గుణ అట్లాంటి సౌండ్ రాకున్ శబ్దాలు రాకుండా మంచిగా బయటకు వస్తే ఆ పక్షులు అరుస్తా ఉంటాయి చూస్తే చెట్లు ఉంటాయి చల్లగా గాలి వస్తుంటది చాలా బాగుంటది పళ్ళేలో ఉంటేనే బాగుంటది ఏందో ఈడ
ఇట్లా సిటీలలో ఉండవండి అవన్నీ మనకి ఇట్లా పచ్చని పొలాలు
ఇది కూడా బాగానే ఉంటాయి అంటే ఇక్కడ కూడా కొండలు అన్నీ ఉంటాయి
ఇక్కడ పళ్ళేలో అయితే బాగా ఉంటది
ఆ అవున్
ఇంగా చుట్టూ పొలాలు ఇంకా చానా వ్యవసాయం అంటే చానా ఇష్టం అండి ఎందు కంటే అది బాగుంటది అంటే వ్యవసాయం చే మ్
కానీ వరి తెలుసా వరి అది టమేటో అట్లాంటివి పండిస్తాం
మ్
ఆ మేము మామిడి చెట్లు అంటే ఊరికే తినేకి అట్లా నాటుతారు అండి
మ్
మరి తోపుల తోపులు అట్లా ఏం అట్
మ్ మీరు వరి ఒకటి పండిస్తారండి వరి ఒకటి పండిస్తారా
వరి టమాటో మిరప్ప మొక్కజొన్న అలాంటివి మళ్ళీ గడ్డి ఉంటది కదా ఆవులకేస్తారు అది
ఇంకా పళ్ళేల్లో ఏమిటండి ఇప్పుడు టౌన్ లో అయితే ఎవరి పాటికి వాళ్ళు ఉంటారం అడి అంటే ఒకరి గురించి ఒకరు పట్టించ్ కోరు అంత అనుబంధం ఉండదు ఇట్ల పల్లెళ్ళో అనుకో ఎవరి ఇప్పుడు ఒకరికి కష్టం వచ్చినా అందరు వచ్చేస్తారు దాన్ని పరీక్షించడానికి అట్లా పల్లెల్లో బాగుంటది అంటే ఎవరికైనా ఇప్పుడు కష్టం వచ్చిందంటే చాలుా అందరు వెళ్ ారు కదా ఇప్పుడ్ సిటీలో ఎవరు వెళ్తారు ఎవరుళ్లరు ఒక ఇంటికి ఉన్న సంబంధం ఇంకో ఇంటికి ఉండదు పళ్ళేళ్ళో అయితే అందలో ఓ దగ్గర కూర్చొని ఇంకా దాని గురించి మాట్లడ్
ఆ నేను కూడా ఇంటికి వెళ్ళానంటే ఇక మా చిన్నాన్న ఉంటారు కదా
ఆ
వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది ఇంక వాళ్ళ ఇంటికిెళ్ళి మా అవ్వ ఉంటది కదా నానమ్మ వాళ్ళు ఇంకా బాగుంటది అంటే మంచిగ మాట్లాడుకుంటూ వాల్లతో టైమ్ అసల్ అయిపోతది ఫాస్ట్ గా ఇక్కడయితే ఇంక ఫోన్ ఎత్తుకుంటే ఫోన్ చూడాల లేకపోతే ఏమైన ఉంటే ల్యాప్టాప్ ఎత్తాలా ఇదే పని ఇంట్లో ఉంటే చాల ప్రశాంతంగా ఉంటాది
అవునండి ఇట్ల ఇంకా మనము పక్కన ఇంటికెళ్ళి ఏమైన్నా ఆడుకోవచ్చు ఇంక ఇట్లా గేమ్స్ ఆడొచ్చు ఏమైన్నా అలా ఆడచ్చ చిన్నప్పుడు అంతా ఆడుకు ఇట్లా సిటీలో అంత ఉండదండి ఆటలు ఆలాడు
పెద్ద నాన్న వాళ్ళ కూతుర్లు వాళ్ళతో కూడా బాగా స్పెండ్ చేయొచ్చు టై టైం
అంతే అండి ఇంక నేనా దోస్ తిన్నానండి
బాగుంటదా మీకు దోశ బాగా పెడతారా
ఆ బాగుంటాదండి అంటే పా మేము ముందు ఒక పీజీలో ఉండేవాళ్ళం అండి ఆ దాంతో పోల్చుకుంటే చాలా బెస్ట్ అండి ఇదైతే దాంట్లో అసలు నేను వారంలో ఒక ఐదు సార్లు తినేదాన్నే కాదండి ఒక ఈడ అయితే ప్రతి పూట తింటాను నేను
ఓ మంచి అదృష్టం చేసు న్నట్టున్నారండి మీరు ఆ అయినా ఇప్పుడు కొంచెం అదృష్ట్యం కదా ముందు అయితే ఇట్లాంటి వాళ్ళు ఏే
ఉండేదే ఇంక మేము ఆరు నెలలు ఉంటామండి అంతే ఇంకా
ఆ ఆవున్లే అండి
ఇన్ని రోజులు ఎట్లా తినేసాం ఇంకా ఈ కొన్ని రోజులైనా ఇంకా తినాలండి
ఆ అయినా ఇప్పుడు తినేదేముందో ఏమో మనం అన్నీ ఇంకా ఏందో లె మీకు బాగా జరుగుతుందా ట్రైనింగ్
ఆ జరుగుతాదండి పర్లేదు ముందు జరుగుతండి ఇప్పుడు అంత ఏం చెప్పట్లేదు
ఉహు
మీకు అండి
అ
మీకు బాగా జరుగుతుంద అండి
ఆ మాకి మాకి ఎందో వాల్ చెప్ స్తరు మేము మేము ఏందో ఇంట అంటాం ఏం చెప్తారు ఏమో వాళ్ళు
అంతే లే అండి యా
మీర ఎక్కడున్నారండి
అంటే ఎక్కడున్నారంటే అన్ని
హ
హు
ఇంకేంటండి
పం లేద్ చెప్ పల్లండి ఇంకా పల్లెలు అంటే అదే అండి ప్రకృతి అందంగా ఉంటుంది చుట్టు పొలాలు చెట్ ట్లు ఉంటాయి అదొక మెయిన్ అనమాట అది అంటే మన ఊర్లల్లో
మీ వాయిస్ చాలా గటిగోస్తుందండి అంతే నేను మాదే చాలా గట్టిగా ఉందానుకున్నా మీరు మీది ఇంకా చాలా గట్టిగుంది
ఉ ఇంగా ఫేమస్ అంటే అదేనండి గుడి ఒక్కటే
ఉ
అది ఇంగా సంవత్సరాని అంటే సంవత్సరం సంవత్సరం బాచేస్తరు
ఉమ్
ఇంగా అక్కడ స్కూళ్లు గూడా స్కూళ్లు కళాశాల గూడా బాగా అభివృద్ధి చెందాయండి అవున్
ఎక్కడుదంటండి మీ స్నేహితురాలు
అది ఎమో తెలీదండి అంటే నేను కూడా ఎత్తట్లేదు గదండి ఫోను
ఆమె ఎత్తింది ఇంకొక స్నేహితురాలు
అదేనండి ఆ ఇంగ్ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు గూడా విద్యార్థి అంటే
నువ్వు చిన్నగా మాట్లాడు ప్లీజ్
అంటే ముందు ఇప్పుడు చదువుకునేకి మాక్ సరిగ్గా కళాశాలు కళాశాల ఉండేటి కాదండి స్కూళ్లు అట్లా ఆ ఇప్పుడు బాగా మీ అభివృద్ధి చెందిందండి
ఓ అవునవును అంటే మనుషులే అలా అవుతున్నప్పుడు ఇంకా
అదేనండి ముందు అసలు ఏమి లేనిటివి ఇప్పుడు అన్నీ బాగా కట్టారండి ఇప్పుడు ఇప్పుడంతా డెవలప్ అయితాంది ముందు ఏం అంగిల్లే అసలు ఏమి ఉండేది కాదండి మా గ్రామ్
ఎమండి
ఉ
కాలేజ్ ముందర ఉందేమో
అదేమో తెలీదండి ఒకసారి మీరు మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చా అండి
ఇకేంటండి
చెప్పాలండి ఏం తిన్నారండి మీరు ఏం తిన్నారు ఉ ఆ
అదేమీ బిసి బిల్లే పోతుంటది గదా
ఆహ
అది తిన్నాన్ అ
ఉ ఇంగే మండి అయితే ఎంతకు పడుకుంటారు మీ నైట్ రోజు
నేనా ఎప్పుడు నిద్రవొస్తే అప్పుడు పడుకుంటా అండి
అంటే ఇంత ఉండదని అంటే ఇంత వరకు మేల్కుంటామని ఏం ఉండదా
ఆహా అట్లేం లేదు నిద్ర వొస్తే తొమ్మిదికే పడుకుంటా
మ్
లేకపోతే పన్నెండు అయినా పనుకోము అట్లా సరేలేండి అయితే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం ఉ ఉంటా అండి ఉ